హలో
హలో అండి నమస్కారం
నమస్కారం ఎలా ఉన్నారండీ. ఆ వినిపిస్తుందండీ, ఎలా ఉన్నారూ. ఆ బాగున్నామండి. ఏం చేస్తున్నారు. ఏం విశేష్
ఏం లేదండీ ఫ్రెండ్స్ తో మాట్లాడతా తో మాట్లా దాని గురించి చెప్తా ఉంటుంటి. అరుణాచెలంకెళ్ళుంటి. లేదండి మీర్ కెదు హలో హలో హలో హలో హలో హలో హలో హలో